హలో
ఉ హలో
వినిపిస్తుందా
ఉ వినిపిస్తుంది చెప్పు
ఎం జెస్తున్నవ్
ఏం లే ఇప్పుడే మా అమ్మ బైట్కి పోతే అట్లా ఇంటి ముందు కుసున్న
అవునా
ఊ
ఫోన్ ఎప్పుడు కొన్కుంటవ్
రేపు కొదాంమన్కుటున్నా ఇంగా అడిగి ఉండే మా ఫ్రెండ్ ని
అ
చెప్పి చెప్పింది ఒకటి చూస్తున్న ఇం ఇంక అదేనా వేరేమన్నా ఉన్నాయా అనెత్కుతున్నా మా ఫ్రెండ్స్ ని అడుగుతున్నా మా రిలేటివ్స్ ని అడుగుతున్నా చూడాలి ఇంగ ఏదోఒగటి డిసైడ్ అయ్యి
మంచి ఇఫ్ ఏమంటారు క్యమ్రా ఒ ఒక్కటి మంచి ఉంటేచాలు గదా క్యామ్రా ను బ్యాట్రి ఉండాలి స్టోరేజ్ ఇవి మూడు ఉన్నయ్ ఇవి మూడు జూస్కో హ ఆమూడు కాస్ట్ గూడ అ మనకాస్ట్ లో బెటరు ఎం ఎంత మెమోరి ఇంకా స్టోరేజు క్యామ్రా క్వాలిటీ వుస్కో
హు
ఇంగా
చూడాలి సామ్ స సంగ్లో కొందాం కొందామన్కుటున్నా కని నా ఏ సిరీస్ లా కొందామంటే లా కాస్ట్ ఎక్కువన్నది
ఆహ
టి థర్టీసిక్స్ ఇవుంటయ్ కదా
అవునవును
నిన్న కొంచెం గుగ్లీస్ వస్తే మజ్జనే ఉండే కానీ అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయంట అన్ని అంటే ఉ అ ఈఆన్లైన్ షాపింగ్ దీంట్లో ఇంగ అట్లా ఒప్పిస్తది గాని అట్లా స్టోర్కి పోతే ఎక్కువనే అన్పిస్తయి
క మల్ల కొన్ని ఉండైయి ఆన్లైన్లోనే ఉంటయ్ ఆఫ్ లైన్లో ఉండైయి అ పీసెస్ కొన్ని
ఇప్పుడు నేను ఆడేది వన్ ట్వంటీఎయిట్ జీబి స్టోరేజే ఇప్పుడు మళ్ళీ అదే కొనాలి స్సొస్తుంది కొంచెం ఎక్కువగా కొందామంటే కాస్ట్ ఎ క్వాస్ట్లీ
ఆహ చూడు
మళ్ళీ ఎందుకులే అంత స్టోరేజీ ఇప్పుడున్నది జాలదా అన్పిస్తుంది
అ
ఇంక
చూడ
పోయినవా కాలేజ్కి
లేదు ఈయాళ హాల్డే కదా పండగదా
ఊ మీగుడిచ్చిల్ల
ఆ
మా గుడికి ఇచ్చింది ఉహ్
అందరికి హాలిడే నే
స్కూల్ పోరగల్లాకి కూడా హాలిడేనే
ఆ
ఇంకా ఏం చేసినావు మరి పొద్దుటీ నుంచి
ఏం లేదు పిన్ని వాళ్ళు వచ్చుండే అది సైడ్ పోయినా కొసేపు తమ్ముని తో అట్లా ఆడుకొని వచ్చినా మళ్ళీ ఇంటికి
నేను ఒక రీల్ చేసినా పొద్ దాని నుంచి అది ఎడిట్ చేసుకుంట కూసున్న నీకు పంపిస్తలే తర్వాత
ఆ పాంపు
యాక్చువల్గా అది అంటే అది కొంచెం సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ మంచిగా ఉన్నదా లేదా అని అడుగుతున్న జనాలను ఆ ఆ మనిషి నేను అడుగుతే బ్యాక్గ్రౌండ్ బాలేదు. అనీ అని ఉండే
ఆహా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చెద్దామా అట్లా
ఏహే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తే మొత్తము మొత్తం ట్రై చేసిన ఇట్లా అన్ని ఎడిట్ చేసి కానీ మీదకి పోయి చేద్దాము. అనింటే సేమ్ ఆ ఒక్క వీడియోని నేను ఒకటి సింగిల్ టేక్ లా చేసినా మళ్ళ అట్లనే మంచి ఇగా ఫ్రెష్ ఫేస్ తోనీ అట్లా మళ్ళా అక్కడ వచ్చిన స్టెప్స్ మళ్ళా మళ్ళా చేస్తుంటే పోతున్నాయి అది ఒక్కటె మంచిగా వచ్చింది. ఏంత ట్రై చేసినా అట్ల వస్తలేదు ఆ బ్యాక్గ్రౌండ్ నాచ్చలేదు ఏమన్నా ఏడిట్ జె ఏడిట్ పెద్ద మంది చూస్తున్నామా ఎతుకుతున్నా ఏదో నాకు తెలిసి నేనట్ట ఆయితే చేసినా చూద్దాం
ఏమే ఆ
హ్
ఒకవేళ డాన్స్ ఒకసారి ట్రై చేయి మళ్ళీ ఒకసారి టెర్రస్ పైకి పోయి
నాకు అన్ని స ఛాన సార్లు చేేసినా ఒక టెన్ టైమ్స్ చేసిన ఇంట్రెస్ట్ పోయింది. ఇగా పక్కకు పడి వేసిన
మళ్ళ రేపు ట్రై చేయి ఏం తింటలేవ్వ క్లాసెస్ వింటా ఆన్నవు
ఇవాళ హాల్డే గాద ఇవాళ హల్డే విన్నా ఇన్ని రోజులు ఇవాళ ఒక్క రోజు హాలిడే కాబట్టి ఇంగ విన్లే
ఆహా నేను కూడా ఈ రోజు పిన్ని వాళ్ళు వచ్చి వాలింటికి మధ్యాహ్నం వన్ అట్లా వచ్చిన ఇగ మళ్ళ ట్యూషన్ పిల్లలు వస్తారు
ఆ
చేస్తుంది మీ చెల్లే నేను మీ చెల్ల కూడా హాలిడేనే వచ్చేది ఈ రోజు
ఆ ఏం లేకపోద్దు నుంచి టీవీ తినుడు పండుడు దంటే
అంతే ఇంటికాడుంటే అదే అదే రొటీన్ అయితది
ఒ ఫ్రెండ్ మ్ ఇంకా పోదాం అనుకుంటున్న హాస్టల్ కి ఎల్లుండి
ఆహా ఫస్ట్ గదా
ఫస్టే యాక్చువల్ అయితే ఫస్ట్కి గాదు ఒక సెవెంటీ కట్ల
తే ఆ
కాకపోతే నాకు ఉండబుద్ది అయితలేదు
ఎందుకు లోల్లి అయినందుకా
అది కూడా ఒక కైండ్ ఆఫ్ రీజనే కానీ ఇగ టూ మంత్స్ ఉంటే కానుక అట్లా కూడా పిచ్చిలేస్తుంది ఇగా పోదాము వన్ వీక్ మా ఫ్రెండ్ నా బీటెక్ అది మా క్లాస్ ఫ్రెండ్ ఆమె ఏమంటారు వాళ్ళ ఇంటికి రమ్మంటుంది
ఆహా పోతావా
చ మట్లా తిరుగుదాము
మ్ మరి పోరాదు కొంచెం ఎంజాయ్ చేసి ఆ మీ మమ్మీ పంపిస్తద మరి
పైసలు కూడా ఉండాలె
ఆ మీ ఫ్రె మీ మమ్మీ పంపిస్తదా మరి అంటాన్న
మ మ్మీకి ఫస్ట్ నే చెప్పినా
ఆహా హాస్టల్ అని చెప్పిపోతావా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి
చెప్పనే మోస్ట్లీ అంటే మామ్మీ ఎక్కువ ఈవినింగ్ నైట్ టైమ్ కాల్ చేస్తది అదేనండి నైట్ అంతా ఏముంది ఇట్లా పోటోస్ వస్తా పక్కకి అంటే ఇప్పుడు నేను కాలేజ్ ఉన్న ఏరియా అద ఒక ఊరు అనుకో పక్కూరే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లులున్నాయి
ఏం కాలే పో ఏం కాదు అట్లా కొంచెం ఎంజాయ్ చేసినట్టు రిఫ్రెష్ అయినట్
కానీ ఆ అబ్బా వాళ్ళ పక్కుఊరు పోవాలంటే వాళ్ళది కొంచం లోపలికి ఉంటంది ఇప్పుడు బస్ దిగినా కూడా మళ్ళా లోపలికి ఏదైనా ఆటో గాని ర్యాపిడో గాని ఇ పట్టుకొని పొవాలె
ఆహ ఆహా ఆ నుంచి డైరెక్ట్వు న నువ్వున్నట్టు ప్లేస్ నుంచే ర్యాపిటా ప్ బుక్ చేసుకుంటే అయిపోతది కదా
ఆ అహా ఇంకెక్కవ పడదా
ఆహా
మ్
ఫ్రీ బస్
నాకు ఇట్లా బస్ ఫ్రీ ఆ ఇట్లా ఎక్కి ఇట్లా దిగాలె పైస ఖర్సు ఉండద్దు నాకు పోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్ వండి పెడితే తిన్నాలె మళ్ళా రావాలి అదే బస్కీ గట్లు ఉండాల కానీ బోర్ రావుడ్ పైసలు అంటే నాకు పిచ్చిలెస్తది
ఆ లేకపోతే వాళ్ళ మ వాళ్ళ ఇంట్ల ఎవరైనా ఉంటే పిక్ చేసుకోమని చెప్ప అయిపోతది ఫ్రీ అయితది అప్పు
వాళ్ళ ఇంట్లో ఎవలు లేరు పిక్ జేసుకోనికి ఈమే ఈమై ఈమెకి స్కూటీ ఉంది. స్కూటీ ఒచ్చు కాకపోతే
మరి ఆమెనె పిక్ జేసుకోమను.
మా సైడ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటది. ట్రాఫిక్ లోకి రావాలంటే పిల్లకి భయమైతది
ఆహా
ఊ నాకో రాదయె అది ఏరె విషయమనుకో ఊ ఇంకా
ఏమున్నది? ఏం లే, పిచ్చి లేస్తాంది. ఇంటి దగ్గర ఉంటే హాల్ డేస్ కే.
పొద్దన్నుంచి సదువలే అసలు?
ఆహా, అసలు బుక్కే ఓపెన్ జెయ్యలే ఇయ్యాలా. మార్నింగ్ ఏమైందని అంటే కొద్దా ఒక ఫ్రెండ్ ఫోన్ జేసి ఉండే. ఇట్లే కొద్దిసేపు మాట్లాడినా మాట్లాడిన మమ్మీ వాళ్ళు పైటికి బొయి ఉండే వేరే ఆ ఊరి కేట్లా
ఉమ్
ఉ ట్వెల్వ్ కి అట్లా స్నానం జేసుకొని, జదువుదాం అట్లా అనుకున్న తిన్నా. తిన్ని గూచున్నా, పిన్ని వాళ్ళు ఫోన్ జేసిళ్ళు. మేమొస్తే ఎప్పుడు రానే రారు మా ఇంటికి రమ్మంటరు మేము ఒచ్చినంక మా ఇంటికి. రాదట్ల ఇట్ల అంటే ఇగ బొయినా. ఇప్పుంత ఇందాకనే ఫైవ్ థర్టీకి అట్ల ఒచ్చి స్నాన్ జేసుకొని గూచున్న ఇగా.
ఊహు
మ్
మ్ నేను పొద్దునా చదువుదామని జెప్పీ నేన్ పొద్దున సదువుదామని జెప్పి, బుక్కులూ అన్ని, ల్యాప్టాప్ అన్నీ దీసినా.
ఆహ్ రీల్ జేసుకుంట గూసున్నవా?
ఒక రెండో, మూడో డిఎస్ఏ ప్రాబ్లమ్స్ జేసిన కంతే ఇగ అయీ ఇంట్రెస్ట్ బొయింది. మంచి హెడ్ ఫోన్స్ బెట్టుకున్న బెడ్రూమ్ లో బొయి, పాటలు వినుకుంట డాన్స్ జేసుకుంటు ఉన్న. ఇంగ నాకు ఇంట్రెస్ట్ ఒచ్చింది. ఘోరంగా ఇంట్రెస్ట్ ఒచ్చింది. ఇగ అదీ ఆ రీల్ పెట్. కొనీ స్టెప్స్ నేర్చుకుంటున్న
ఆహ
మంచిగా అనిపిచ్చింది. రీల్ జేద్దామని రీల్ జేసిన
ఆహా
ఇగ రీల్ ఇగ ఫస్ట్ ఐతే నాకు మస్తు నచ్చింది. ఎన్నిసార్లు జేసినా అట్ల ఒస్తలేదు. ఇంగ అట్ల కుదురు
ఇగా నీకు మంచిగ అనిపిచ్చింది. ఫస్ట్ ఇది జూడంగనె పర్ఫెక్ట్ అనిపిచ్చింది తర్వా త ఆ అది ఫస్ట్ నచ్చేసరికి లాస్ట్ ఇట్ల ఏం నచ్చట్లేదు నీకు
మా ఫ్రెండ్గానికి బ్యాక్గ్రౌండ్ బలేదు టెరెస్ నివై అ ఆంటి తేపకూ ట్రై ఇగ ఇంట్రెస్ట్ బొయిందినంక ఒక్కసారికి మంచిగ ఒచ్చింది. ఇది ఆ అయ్యి యాలక్ ఒక్కటే మా ఇంట్లా వడ్డది నాకు. ఇగ ఇంట్రెస్ట్ బొయింది. మంచిగ ఒత్తలేదు ఇగ లైట్ దీసుకున్న. చూద్దాం రే
మరి బ్యాక్గ్రౌండ్స్ ఫస్టే జూసుకొని జేత్తే, అయిపోవు గదా.
ఇ ఇగ అట్లా ఫ్లోల దీసుకుంట దీసుకుంట వీడియో ఆన్ జేసిన అంతే, బ్యాక్గ్రౌండ్ లో బుక్ అయిన బ్యాక్ గ్రౌండ్ లో ఏం లే అండి బట్టలు కిందే అంతే
ఆ గట్లుంటే మంచిగా అనిపియదు ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి గాని
ఉ అందుకే ఇగ చూదం రే ప్ పోడుకన ఇంటరెస్ట్ అమ్మో ఒద్దు ఇగ చదుకోవాలి రోజు రీల్ చేసుకుంట ఉంటే ఇగ అయినట్
నువ్వు కూడా తెల్సా ఇట్లా హాల్ డేస్ ఓత్తే చాలు పిన్ని వల్లోత్తరు ఇగ చాన్ రోజులైతాంది వాళ్ళొచ్చి అప్పుడెప్పుడోవచ్చిల్లుు డిసెంబర్ లోనో ఏమో వచ్చి ఉండే ఇగ ఇప్పుడు వరకు రాలేదు ఇగ మళ్ళీ ఇప్పుడు పోకపోతే ఇగ ఫీల్ అవుతారని మొన్న తే తమ్ముడిని తీసుకరాకపోతివి పిన్ని అట్లా అనంటే ఈ రోజు వచ్చింది పిన్నికి లీవస్ ఉన్నాయని
ఉమ్
ఇప్పుడు కోక ఫీల్ అని పోయేసోచ్చినా ఇగా రేపే కూర్చొని చదవాలి పక్క
చూదువిగా సలే ఆస్ప్రిట్ నువ్